నీ కాంది నేను నీక్ చేసినా అది కాలెండ్ అని చూపెడతాంది
నారిజ్జ అట్ల ఎండైనా అయిపో జీరో సె చూపెట్టింది వ జీరో సెకండ్స్ అంటే రే ఆ రేటింగ్ ఇచ్చడే కదా చూపెట్టింది పోనిపో పోయేటి పోతే ఉండేటి ఉంటయి తొక్క
పిచ్చి లేత్తాందిగా మా చెల్లె నిన్న బతుకున్న కాలు కట్టటుగాంగానే ఇలాటంలా పోత వెలిక్కంట
మరి ఉగాదికి హాలిడే ఇత్తరనీ నీకు
ఉగాదికి ఉండదు రంజానుకి ఉంది హాలిడే
ఆ ఉగాది ఫస్ట్ పండగ కదా తెల్లుగుగొళ్ళది మరి ఉగాది కి ఎందుకు హాలిడే ఇవ్వలే ఆ
ఏగా కొన్ని కొన్ని ఇంటికి ఇస్తారు హోలికి ఇచ్చిళ కదా మొన్ననే
ఆహ అయినది గవర్నమెంట్ది కాదు కదనే గవర్నమెంట్ అయితే ను ప్రతి దానికి
ఉన్నది డ్యూటీ నా కొడుకుని మంచిగా పట్టు పట్టుకొని చేస్కో అంతే చేసుకుంటా కానీ వాళ్ళు పట్టుకరానియరు రోజు
ఆ ఒక్క రోజు అంటే పర్మిషన్ ఇస్తారు ఆల్రెడీ సిసి కెమరాలో చూసి తెలగవచ్చు వాళ్ళు ఓనర్స్
ఎవరు ఉండరిక్కడ వమేడమ్ వాళ్ళు నాతో పాటు ఉంటారు మేడేమ్ వాళ్ళు సీసీ కెమెరాల్లో చూస్తారు ఒకవేళ ఇక్కడ ఉండరు మన దగ్గర భయపడటానికి
మరి ఉగాది రోజు ఏమన్నా ఎత్తవా నే నువ్వు ఇంటికాడ
ఏం చేయరు వర్క్ సరేమో పచ్చడి చేసేది అది చేసేది ఇది చేసేది కానీ ఏది ఎన్నో చేస్తావ
ఏ అపలు చేసుకోని ఒక పెళ్ళని ఒక్కక్క చాలా పచ్చతే ఇవ్వడుదావలి ఆ బచ్చప్పలి ద మీ చెల్లి ఏంది ఆ పాపని అది ఇది అంటారు ఏ నేనయితే నా బిడ్డను ఒక్కసారి కూడా అట్లా అనలే అజకార్ద అంటంది చీకట్లా అంటంది ఆమె నీ
నే అన్న
హలో
ఆ నే అందా మనకి న్న అసలు గట్లా చిన్న పాపని గట్లా అంటన వేందరా అని అందం అనుకూన కాని
ఓరని నీకు తెలివిలేడే దాని ఇష్టం వోచినట్లు కొడుతనా తిరుతుంది అది బూత్ మ తిడతది అది మాటవినకుంటే మా అమ్మ మామ్మలనేదిట్టేదే అందుకే మా చెల్లే క్రమ జెలసి మా అమ్మలెక్కనే
చిన్న పాప కదా అమ్మో నాకైతే బాధ అనిపిస్ చిన్న అస్సలు ఇ దోమలు పుల్లాలు ఉంటాయి కదా ఆ పుల్లలు దానితోటి ఆడుకుంటే తీసి అటు పెట్టొచ్చు కదా తిర్తే ఎడుతుంది ఆడుకో మీ అంటంది
అ నోట్లో వెట్టుకుంటే నోట్లో వెట్టుకుంటే ఉ గట్లనే నెగ్లిజెన్సీ జేతదే మా చెల్లె అట్లని నెగ్లిజెన్స్ జేయబట్టి ఆ పిల్లకి ఏదన్నా ఒకటైతా ఉంటది ఊకే
ఆ మళ్ళీ ఏమంటంది పెట్టుకొనియ నేన్ జూతన్న అంటంది
చిన్న గు తెగించి వేరే బొమ్మి ఇచ్చి అది గుంజుకుందాం అని చూడదు మా చెల్య ము బట్
ఊమ్ ఆమకు ఆ పిల్లలు పిల్లల్ని ఎట్లా సుసుకోవాలో తెలుతలేదు
తెలిసే కావాలనే సేస్తది అది ఇప్పుడు మా యమ్మ మా అమ్మకు దెలవదా దంత చిన్న పిల్లకు పుట్టిన నెలల పి యేసయం అంనేల్ల పిల్లలకు ఆ టాపిక్ పది రోజులు హాస్పిటల్నే వున్నరు ఇద్దరు
ఎందుకు ఒక రోజు దాపిచ్చింది రోజు దాపించిందా
రోజింత దాపిచ్చేదంట
మెంటలా ఏమన్నా ఆళ్ళిద్దరికి
హ్ మా అమ్మ మ షెల్ల లో ఒక్క రేదక్ ఊమ్ మళ్ళీ ఇంకా గ్రేట్ తెలుసా మీ వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన గ్రేట్ తెలుసా ఇరవై వేలు వెట్టుకున్నడు అప్పుడు మా అమ్మగడు ఉన్న మా అమ్మ దగ్గర బ పాప్ వున్నా హాస్పిటల్ ఉన్నదనంటే వచ్చి ఇరవై వేలు వెట్టు
అరె ఆ అంతే ఆ గట్లా ఛాయ్ దాగిపించినాక ఎవళ్ళు ఉంచుకుంటారు
ఇంకా మా చెల్ల చెప్తది కూడా మళ్ళా చేసిన పండ్లన్నీ జెప్తది మళ్ళ మా అమ్మ అట్లా జేసింది ఇట్లా జేసిందని చెప్తుంది
అలా అత్త దిట్టింది గావచ్చిఇక
వాళ్ళ అత్త మంచిది మస్తు మంచిది వాళ్ళత్త ఏమంటది ఇంకా మైందే వాళ్ళ అత్తని తిడతాది తెలుసా
ఆ
ఆమె ఏమనదు మళ్ళా మా అలం ఎల్లిగడ్డ పొట్టు తీయకుండా పోయినావు గద నువ్వు నీవు నీ చిన్న కోడల్కె జేసుకుంటా నాక ఎందు జేతవులే అంటది
ఏం పని జేయ శాత కాదు మ శెళ్లకు అళ అత్తే జెప్తది అనీ దాదాపు
సేమ్ మీ చెల్లది నాది బా గలసిందే
మళ్ళా ఆ ఏ ఏమన్నది తిట్టిందనుకో అట్లా కాదు అత్తమ్మ మీరు మీరు గట్లా మాట్లాడొద్దు మీకు ఎన్నిసార్లు చెప్పాలత్తమ్మా నేను ఆ అట్లా చేయొదత్తమ్మా ఇట్లా చేయమని మీకు ఎన్నిసార్లు జెప్పాలే మీరు మీరని మాట్లాడుతదా అ
ఆ సీరియల్ అనుకుంటదో సినిమా అనుకుంటదొ
జెస్తారే వాళ్ళ అత్తను ఇద్దరు ఆడుకుట్రూ కోడల్ దెల్సా అ సి తిన్నదంతా ఇద్దలో మారదె ది
అందు మామే లేడట ఆల్లింటికాడుంటే మంత్రాలు జేతలని సిర్ తిట్టి పోయిలాట వాళ్లు ఏ ఆగు
ఇద్దరు కోడల్ ఆట ఆడితరు ఇద్దరు కోడ్కులు ఆట ఆడితరు ఆమెని
గదే చెపింది నాకు
కానీ మస్ మంచిది వాళ్ళు అత్త మా అత్తలెక్క గాదులే అమ్మో మయి ఏదోవల్ల అత్త కాలు మొక్కలే అసలు ఒక్క రోజు వాకిలి వంగద లేది మా సెల్లే వాళ్ళలి మంగట
ఏడింటికి లేచేంది లేచి ఆమె చై పెడితే తాగి బోల్లు దోముకున్నాడు బట్టలు పిడుకున్నాడు చేస్తుకున్నది మా చెల్లి అన్నం కూడా వండు పోతే వాళ్ళు అత్త పొద్దుగాలేసి అయినా మళ్ళా వాళ్ళ ఒక మాటలు చెత్తది అని అంటారు
అనుకున్నవని కేకియా రానే కి చెప్ప రానే ఉమ్
నన్ను అర్ధం చేసుకునే నా వైఫ్ ఇంటిదాకా పంటది అట్లా ఇట్లాంట చిన్న పిల్ల దానికి ఏం తెలయదులే తెలవని పిల్లలకు పెళ్లి చేసినాం మేమే అని అంటుంది వాళ్ళ అత్త ఇష్టంగాది తీసు ఇంటికొచ్చి నాకు అదే కావాలి నాకు ఆ కోడలే కావాలి ఆనందిస్తాం
అలాగే మీ చెల్లి అను మీ మరిది ఫేసులు కూడా కలిసినయితే ఇద్దరికి మంచిగా తెలిసింది
ఉమ్ నాకు నాకు రాకేష్ పేస్ నాతో కానీ మంచోడే మన్నచో డే ఆయిన కాని మంచోడు నల్ల కుట్లుడు వాడు కూడా అ సేమ్ నల్లకుట్లోడు
కలర్ ఉన్నోలకు గుణం ఉండది గుణం ఉన్నోలకు కలర్ ఉండది
అ నల్లికుట్లోడే ఏది పెట్టాడు మా అమ్మకు
సేమ్ మైనస్ ఉంటాడు
ఉమ్ ఆ మంచిగనే చూసుకుంటారు ఆ బిడ్డని మంచిగనే చూసుకుంట అమ్మ అంటదిగా నల్లి కుట్లోడు నాకు ఏం పెట్టకుండా వాళ్ళ చూసుకుంటారు మా ఇందు ఏ కావాలనే చేస్తది మా ఇందు అ దానికడనే డబ్బులు ఉంటేయి అన్ని కొ కో అంటే కొనుకోద్దు తెలుసా
అ
నాకు అది కోనిచ్చినవా నాకు ఇది కోనిచ్చినవా అని ఆయన ఎమ్మట పడుతుంది కాని ఆయన అంటాడు వదిన ఊరికిని అన్నంటది ఆ అమ్మ చెల్లకన్నా పైసలు ఉంటాయి అమ్మె కోనుకొచ్చుకదా పోయి అని అంటది అదంత అది చేమంటది అక్క నేను కొనుక్కున్నాను అనుకో మళ్ళ అది కొన్నావు ఇది కొన్నావు అని అంటది అక్క ఆయన మొలుతే అయిపోతుంది కదా అనదండి ఇద్దరు పోూతులో కోనారు అది ఏది ప కోనరు బానే పైసలు సంపాదిస్త గానే బాగా ఖర్చులు పెట్టుడు అట్లాంటిది ఉండదు సేమ్ మి ఏమి లే తాగడు తినడు
గదే మళ్ళా మి చెల్లి కూడా పీచ్చి దాన్ని లేకన్నా ఉన్నది
మా చెల్లి పిచ్చిదా మా అమ్మ కాడ అడుగుతు మా అమ్మ చానా ఖర్చు పెడతది కానీ ఆళ్ళ దగ్గర ఖర్చు పెట్టదు
ఉమ్ ఎందుకు మరి మీ అమ్మ అంతా పని బాగా చేసి పైసల్ బాగా వస్తునాయ
అమె అంతే ఇక మంచలే
ఎప్పుడు తెచ్చుకుంటే ఇంక మెంటాలిటీ దాడలేడు మమ్మీ ఎంతనని ఇప్పటిక వస్తుదని ఆమె దలుతలేదు అందుకే మీ చెల్ల కొంచెం నేను తెలివి తక్కువన్నా అంటానా అమ్మని ఇంకా పెళ్ళి అయింది ఆ ఒక బిడ్డ పుట్టింది ఇంకా అమ్మ దగ్గర పైసలు ఆశించి ఉట్టిదెనా
ఉమ్ ఆమె అటనే ఆశిస్తాది ఆమె అట్లా ఆశిస్తదిలే నీను నేను అట్లా ఆశించను
ఉమ్ ఇప్పుడు మా అక్క డ్యూటీ చూసుకున్నాయి కదా మా మమ్మీకి మంచిగానే అంది వాళ్ళకి డ్రెస్ చీర గొనిచ్చింది మంతుల మంతుల అవసరం అంటే పైసలు కొడతా అంది అదిప్పుడు కుంటాడా ముక్కనే ఊకోడు నువ్వు పని ఇబ్బంది నువ్వు పని వాళ్ళ కోసం చేత్తావా అంటాడు డైరెక్ట్
ఉమ్ మా అయన కూడా నలికిట్లోడే
ఇయ్యరు మొగోళ్ళు ఇయ్యరు సంపాదించే మొగోళ్ళు ఇయ్యరు కానీ మా ఆయన అక్కడ పైసలుంటే మా అమ్మకిత్తడు అంటే ఇచ్చుడుంటే ఈడో గానీ ఏమన్నా కావాలంటే తెత్తాడు మా రాకేష్ దేడు ఏం దేడు
కదే గదా ట్లు ఇప్పుడు మనం ఆటోలో పోతామే ఆ ఫిల్టర్డ్ వాటర్ కనీసం వాటర్ అన్నా దే అంటే మీ తమ్ముడు ఉన్నాడు కదా తేవచ్చు కదా అంటాడే
ఊ గట్టనే అంటాడు మా రాకేష్
ఊ నేనెందుకు పోవాలె ఆం
సాయం జేయ బుద్ధి గాదు వాళింటికాడైతే అన్నీ చేత్తారు
తే కొంచెం బాగా ఓవర్ చేత్తాడు
కొందరు అట్నే ఉంట్రు గుణాలు మారవు ఎంతైనా
ఊ కోపం వత్తాది నాకైతే